హాయ్యండి
హాయ్ అండి
ఏం చేస్తున్నారు
ఏం చేయలేదండి గుమ్మున కూర్చోని ఉన్న
అవునా ఆహా నేను గుమ్నే మిద్దపైన కూర్చోనున్ననండి ఊరికే అలా
ఓకే అండి
మ్ ఇకేంటి విషేశాలు
మావెం ఉంటాయి
మ్ ఏమన్నా మీకు గోల్స్ ప్యాషను ఏమన్నా ఉన్నాయా
ఉన్నాయి ఉన్నాయి్
ఏంటండి మీ గోల్ ఏంది
నా గోల్ వచ్చి ఐపిఎస్ అవ్వాలి
అవునా ఆహా మరి ప్రాక్టీస్ అవుతున్నారా
ప్రాక్టీసా అవుతా ఉన్నా
అవునా ఓకే అండి మీకు ఇలా డ్యాన్స్ కానీ సింగింగ్ గానీ లేదా స్పోర్ట్స్ లో గాని యాక్టింగ్ లో గాని ఇలాంటివేమన్నా ఉన్నాయా
స్పోర్ట్స్ అడుతం కానీ డ్యాన్సు యాక్టింగ్ అవి అంతగా నేను ప్రిఫర్ చేయనన్నమాట నేను కొంచెం ఇంట్రవర్ట్ ఇం ఆ ఇంట్రవర్ట్
ఆహా ఇంట్రవర్ట మీరు
మ్ ఈ స్పోర్ట్స్ అయితే మన ఇండివిజువల్గా మనం ప్రిపరే ప్రిపరేషను
స్పోర్ట్స్ ఇండివిజువల్ గా ఎలా ఆడుతామండి
అంటే మనకి కమిట్మెంట్స్ ఉంటాయి కదా ఇప్పుడు చాలా మంది చాలా ఇన్పుట్స్ ఇస్తారు ఫైనల్ గా మనమే కదా దాంట్లో ఇల్సింది
అవునవునులేండి
మ్ ఇప్పుడు అన్ని చెప్పినట్టు వింటే మనం చేయలేం కదా
అవును
డే మనకి కావాల్సిన రిజల్టు మనమే కదా తెచ్చుకోవాలి
అవునండి
ఉమ్ వాళ్ళు ఇన్పుట్స్ తీసుకుంటాను కాకపోతే రెక్టిఫై చేస్తా ఏంది ఏంది ఏందని అంతే కాని మనం అలా చే గా నా ఫోన్ డెసిషన్స్ మీద నేను వెళ్త
ఓకే అండి మంచి మంచి లక్షణము
ఉమ్ థ్యాంక్ యూ
నేనైతే
ఉమ్
నాకైతే స్పోర్ట్స్ లో లేదు గానీ
ఉ
డ్యాన్స్ అంటే ఇష్టం నాకు
ఓకే ఓకే
మూవీస్ బాగా చూస్తారా
నేనా
ఆ
లేదండి నాకు అంతగా ఇంట్రెస్ట్ ఉన్నది మూవీస్
అవునా సిరీస్ వెబ్ సిరీస్ కానీ అవి అయ్యో ఎట్ల అండి
ఎట్లాంటే ఏం చెప్తా
ఆ ఇంకా ఏం చేస్తారు డే ఖాళీ టైమ్ లో
ఖాళీ ఉండదు ఏదో ఒకటి నేర్చుకున్న నేర్చుకోవడమో ఏదో ఒకటి చూడడమో ఇప్పుడు మన లక్ష్యం ల లక్షం అది లక్ష్యం పెద్దది ఉన్నప్పుడు
ఉ
వంత ఇది కాదు కదా ఏదైనా నేర్చుకోవడం న్యూ థింగ్స్ అలాంటివి
అంతేలేండి
ఉమ్
మీరు ముందే ఐపీఎస్ అవ్వాలి అనుకుంటున్నారు
ఉమ్
ఉ నలక్ష ఆ లక్ష్యం ముందర ఇవన్నీ ఉమ్ కొంచెం తగ్గించాలి
తగ్గించాలి ఇంకా ఇగ్నోర్ చేయాలి చాలా వరకు
చాలా వరకు ఇగ్నోర్ చేయాల్సిన అవసరం లేదు మీ హండ్రెడ్ పర్సెంట్ లైఫ్ లో సెవెంటీ పర్సెంట్ దీని మీద పెట్టి థర్టీ పర్సెంట్ ఫ్యామిలీ మీ గురించి మీకు నచ్చిన వాటి గురించి పెట్టచ్చు పూర్తిగా దీని మీదే ఉన్నా నైన్టీ నైన్ పర్సెంట్ హార్డ్ వర్క్ ఒకటి గుర్తు పెట్టుకోండి తొంభై తొమ్మిది సాత్ మొత్తము హార్డ్ వర్క్ ఉన్నా ఒక్క శాతం అదృష్టమే నిర్ణయిస్తుంది ఓకేనా దీన్ని గుర్తు పెట్టుకొని ముందుకు సాగండి
అదృష్టం అంటే ఇప్పుడు మనం ఇస్తున్నాము మనం ఇస్తున్నాం ఇస్తు తను వన్ డే మనకి ఇది అవుతుంది కదా
చాలా మంది హార్డ్ హార్డ్ వర్క్ చేసే వాళ్ళు ఫెయిల్ అవుతారు మీరు గమనించారో లేదో అసలు ఏ ప్రయత్నం చేయనోడు విజయం సాధిస్తాడు దీన్ని కాలిక్యులేషన్ చేస్తే నాకు అర్థమైంది ఏందంటే నైంటి నైన్ పర్సెంట్ హార్డ్వర్క్ ఉన్నా వన్ పర్సెంట్ లక్ అదృష్టమైడి మిమ్మల్ని డిసైడ్ చేస్తుంది అంటే అదృష్టం నమ్ముకొని బతకమని లేదు మీ హార్డ్వర్క్‌ని మీరు నమ్మండి అట్లాగే మీకు మీ లక్‌ ని నమ్మండి అంటే పాజిటివ్ వేలో పోతే లక్ ఆటోమేటిక్గా వస్తుంది
నేను లక్కు అవంత నమ్మను గానీ బై నాస్కిల్సు అలా ఉంటాయి కదా ఇప్పుడు స్కిల్స్ లేకుండా లక్కు గిక్కు అంటే మనం అంతా
అంటే మీకు అర్ధం కాదు అండి మీకు అర్ధం కాదు అది మీరు రియలైజ్ అవుతారు చూసా మీరు తెలుసుకుంటారు చూసారా అక్కడ మీకు అప్పుడు తెలుస్తుంది అంత వరకు వేచూండండి మీరు హార్డ్ వర్క్ చెయం
ఉమ్మ్
ర్ట్ వర్క్ కూడా చేయండి
ఉమ్మ్ ఇప్పుడు హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా స్మార్ట్ వర్క్ చేయాలి కదా
ఉమ్మ్ ఆ స్మార్ట్ వర్క్ వెనకాల ఉండేదే లక్
ఉమ్మ్
అంతే అండి మీరు సక్సెస్ అవుతారు ఖచ్చితంగా మీరు ఐపీఎస్ అవుతారండి
ఓకే మె ఐపీఎస్ అయితే మిమ్మల్ని ఖచ్చితంగా
ఆ ఆ ఓకే అండి
ఉమ్మ్
ఖచ్చితంగా ఇన్వైట్ చేయండి మేము మీకుొచ్చి మీ అప్రిషియేషన్లో పాల్గొంటాం మీకు ఆ అదేంది ఆ ఆ
సక్సెస్ ఆ సక్సెస్ని మీరు సెలబ్రేట్ చేసుకోవచ్చు
అవునండి
ఉమ్మ్ అవును కాని మీరు ట్రా ట్రావెల్ చే శారా ఎక్కడకన్నా ఎక్కడ ఏదన్నా ప్లేసెస్ మీ
ఆ ఎళ్లానండి ట్రావెల్ చేసిన చాలా దగ్గర ట్రావెల్ చేసినా మొన్న రీసెంట్గా బెంగళూరు పోయినా ను
మీ బే మీ బెస్ట్ ప్లేస్ మీ బెస్టు మీకు చాలా హ్యాపీగా అని అనిపిచింది ఎమన్న చెప్తారా
నాకు బెస్ట్ ప్లేసు ఎప్పుడు నాకు నచ్చేది విలేజ్ సైడ్ అండి విలేజ్ అంటే నాకు చాలా ఇష్టము కానీ చాలా భయం కూడా ఎందుకంటే పాములు ఉంటాయన్నీ పాములంటే నాకు చాలా భయమండి చాలా భయం బల్లులు పాములు అంటే నాకు చాలా భయం కాబట్టి నేను పల్లె టూర్ని బాగా ఇష్టపడతాను నైట్ లో ఇష్టపడను రాత్రిలో నాకు భయం
అయ్యోయో
ఉమ్మ్ పల్లెటూరులో ఒక చోటు ఉంది మా ఇంటి దగ్గర అక్కడ మొత్తము రోడ్డు చుట్టూ మామిడితో ప్పులు పెద్ద పెద్ద కొండలు
ఓకే
ఉంటాయి అక్కడ ఒక అంటే ఒక ఊరు చుట్టూ రావడం అనమాట ఒక పల్లంతా చుట్టి రావడము ఆ మా ప్లేసు అది బాగుంటుంది రాయల్ చెరువు అనమాట ఆ ప్లేస్ బాగుంటుంది అది చుట్టి రావడం అక్కడయితే అ ప్లేస్ అండి వర్షం పడాలి
ఆ
ఆర్డినరీగా ఉంటుంది చాలా బాగుంటుంది
రీసెంట్ గానే ఇన్నాను నేను దాని పేరు గురించి నాకు అది పురాత తన కాలం దాని గురించి ఏం అయినా ఎక్స్ప్లెయిన్ చేస్తారా
రాయల్ చెరువు గురించి నాకు తెలిదుండి కానీ ఆ రాయల్ చెరువు వాటర్ వే అంతా యూస్ చేసుకుంటున్నారు అని విన్నాను నాకైతే రాయల చెరువు గురించి తెలిదు కానీ ఆ చుట్టుపక్కల విజిట్ అవుతారు విజిటర్స్
ఓకే ఓకే
ఆ విజిట్ అవుతారు టూరిస్ట్ వాళ్ళు కూడా ఇప్పుడు వస్తున్నారని విన్నాను
ఓకే నేను రీసెంట్ గా చూసా సోషల్ మీడియాలో ఏదో ఐ మీన్ ఫ్లైట్ సంబంధించిన ఏదో బోట్ ఏదో పెట్టారుంట
అది అది విన్నానండి నేను కూడా సోషల్ మీడియాలోనే చూశాను అది నాకంత ఐడియా లేదు కానీ ఆ ప్లేస్ మాత్రం బలే ఉంటుందండి వర్షం పడిన వర్షం పడినప్పుడు బాగుంటుంది
ఓకే ఓకే సూపర్
ఆ
అండి ఇంకేమీ
ఆ ప్లేస్లు అంటే అదే అండి విలేజ్ అంటే విలోజ్ అంటే ఇష్టము
ఓకే
ఉ మీ ఇక్కడ మాకు చుట్టుపక్కల విలేజెస్ లో అవే బాగుంటాయి
ఓకే ఓకే సో
అ మీకు మీకు చ మీకు ఏ ప్లేస్ అంటే ఇష్టం
నాకు సట్న్ ప్లేస్ అని ఏం లేదు ఎక్కడికి వెళ్లినా ఐ మీన్ నా ఆనందం నా పీస్ కోసం చూస్తానన్నమాట
అవునా
ఉమ్
ఫోన్లేండి మీ గురించి ఆలోచించారు
ఉమ్
ఆహా
రీసెంట్ ఐ మీన్ వన్ ఇయర్ బ్యాకు నేను కాశీకి వెళ్ళాను అనిమాట
ఆ ఆహా చాలా బాగుంటుందండి అక్కడికి వెళ్ళాలని నేను అనుకుంటున్నాను
అవునా
ఉ చాలా పీస్గా ఉంటుంది లైఫ్ అంటే ఎన్నో ఇంకా బాగా అర్థంమవుతుంది అంటారు
మేము ట్రైన్ ట్రైన్ లో వెళ్ళాం అనమాట మా మేము మా ఫ్రెండ్స్ వల్ ఫ్యామిలీ ట్రైన్ లో చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము మధ్యలో మనము ఐ మీన్ ఇక్కడ తెలుగు స్టేట్స్ దాటిన తర్వాత కేవ్స్ కొన్ని వస్తయి
ఆహా
అక్కడ చా అంటే కేవస్ ఎన్జి వెళ్తుంద అన్నమాట ట్రైను
ఉ
చాల ఎక్సటార్డినరి అనమాట
అవునా ఆహా
బ్యూటిఫుల్ అసలు ఐ మీన్ఓ ఫైవ్ టెన్ మినిట్స్ వెళ్తుందంట దాంట్లో వెళ్తుంది ససలు సూపర్ అసలు ప్లేస్ అది నెక్స్ట్ ఇంకా కాసి డైరెట్ కాసి ఇంకా చెప్ చెప్పాల్సిన అవసరం లేదు కదండి చాలా అంటే చాలా ప్లేసు డివైన్ ప్లేసు మనకి చూడాల్సిన మా ఐ మీన్ చాలా మంది చూడాల్సిన ప్లేస్ ఇది టెంపుల్స్ గాని ఇంకా శివుడు అక్కడ మనుషులు
ఆ
చాలా బాగుంది
చాలా చాలా మంచి విషము అంటే మంచి ప్లేస్ గురించి షేర్ చేసుకున్నారండి థ్యాంక్ యూ ముదు ఓకే అండి అయితే
ఓకే అండి థ్యాంక్ యూ
అవు
బాయ్